హలో! ఆ నీకీ లాప్టాప్ ఉన్నాదా
హలో!
హలో
ఉ చెప్పు
మీక్ ఈ లాప్టాప్ ఉన్నాదా అంటన్న
ఆ ఉంది కొన్నా నేను టూ ఇయర్స్ ఐతంది
ఆ మరి దీన్ని దాన్ని ఏ పర్పస్ కోసం కొన్నారు అంటే వర్క్ ఏమి అని ప్రొఫెషనల్గా
వర్క్ చదుకోడానికే
హ్మ్
చదువుకోవడం అంటే ఇంక చదువుకోవడానికి ఒకటే వాడం గదా
హ్మ్ మరింకేదానిక్ వాడ్తారు?
వాడ్తం అన్నిటికీ అంతే ఎమో ఒక్క గేమ్స్ ఒక్కల్ వాడం అంతేనేమో మ్ మూవీస్ చూస్తాం. లేద్ లేదు గేమ్స్ అయితే ఇప్పట్ వరకు ఏం ఆడ్లేదు.
మ్
మ్ నా లాప్టాప్ తెచ్చింది అదంత సపోర్ట్ చేయదు అన్ అన్నారు.
మ్ బిహ్ హెచ్. పి బాగా మంచి కంపెనీ కదా
ఏమో గేమ్స్కేమో పనికి రాదు అట్లా ఎట్లా అన్నారు అన్నారన్మాట. నా నేన్ దాన దాన్ మీద అంతా ఏం ఇంట్రెస్ట్ చూపిట్లేదు. గేమ్స్ ఆడాల అట్లా ఇట్లా అన్ మ్ నువ్ ఆడ్నావ మరీ
మ్ నేన్ గేమ్స్ ఆడతా ల్యాట నా లాప్టాప్లో
మ్ హ్ ఏం గేమ్స్ ఆడ్తవ్
నేను ఇల్ క్లైమ్బ్ రైస్ ఆడ్తా అన్మాట ఇల్ క్లైబ్ రైస్
ఓకే ఓకే ఆహా నేను కూడా ఒక్సార్ ఎప్పుడో ఆన్లైన్లో ఆడినా
ఆ లాప్టాప్లో వస్తాదన్మాట అది మొబైల్ కూడా వస్తది లాప్టాప్లో కూడా వస్ స్తది ఆ ఆన్నే అన్మాట బాగుంటది.
మ్
ఇంకా వేరేటి టెంపుల్ రన్ ఆడ్ తా దాంట్లో ఇంకా చానా గేమ్స్ ఉన్నయి చానా గేమ్స్ ఆడ్త నేను దాంట్లో
మ్ హ్ నేన్ రీసెంట్గ ఒకట ఒకటి ఆ చూసిన అన్మాట మా ఫ్రెండ్ ఆడు తాంటే అదేం పాటరీ గేమ్ అన్కుంటా
ఆ
మ్ మనం మన్ వా వాళ్ళొక డిజైన్ చూపిస్తారు.
మ్
మనం ఆ డిజైన్కి స్ట్రక్చర్ ఇవ్వాలన్మాట క్లేతో
మ్ హ్
మ్ బలే అన్పిచ్చింది అది
ఆహా బట్ మీరెప్పుడు ఆడ్లేదా అట్ల గేము.
ఆడ్న నేనా గేమ్ ఆడినాను అది బా ఆ మా ఫ్రెండ్ ఆడిన్ తర్వాత చూసి ఆడ్ నా నేన్ అది
మ్ హ్
మ్ చాలా బా ఇంట్రెస్టింగుంది కాక్పోతే కొంచెం స్ట్రెస్ అన్పిచ్చింది. ఆ గేమ్ ఆడిన్ తర్వాత స్ట్రెస్ అన్పిచ్చింది నాకి
మ్
ఇంకా లాప్టాప్ అంటే ఇంకా మూవీస్ చూదాం కోసం వెబ్ సిరిస్ చూడ్డం ఉ మూవీస్ బా చు
ఉహ్ మాట ఓకే లాప్టాప్స్ అంత సౌండ్ రావు కదా మరి ఎలా చూస్తారు దాంట్లో మువీ మూవీస
సౌండ్ వస్తది ఓకే బానే వస్తుంది ఇంకా లేదు అంటే స్పీకర్లు
ఆహా!
మ్ సాంగ్స్ విన్డం కోసం ఆల్బమ్ సాంగ్స్ ఎక్కు చూసిన నేను ల్యాప్టాప్
మ్ హ్ ఆల్బమ్ సాంగ్సా అంటే?
అ నార్మల్గా ఇప్పుడు మూవీ సాంగ్స్ కాకుండా కొంతమంది చూసినవరా ప్చ్ ఆ రాము రాతోడ్, దీప్తి సునైనా మెహబూబ్ దిల్సే ప్చ్ వీళ్ళు కొన్ని ఆల్బమ్ సాంగ్స్ అన్ని షూట్ చేస్తారు కదా
ఆఅ
ఉమ్ ప్చ్ ఆ సాంగ్స్స్
ఉహు అయితే బాగిన్ బాగా యూజ్ చేస్తున్నార అనమాట ఈ ల్యాప్టాప్ ని
ఉ అవునవును మీరు ఇట్లాంటి వాటికి ఏమి చెసరా?
ఆ నేను మూవీస్ ఎక్కువ చూస్తా అనమాట మూవీ చూసి మూ మూవీ చూస్తాను ఇంకా కోడింగ్ ప్రాక్టి ప్రాక్టీస్ చేస్తాంటాను. ఆ ప్రోగ్రామంగ్ లాంగ్యాజెస్ అవి మళ్ళా మ్ ఇంకా చ ఏమన్నా కొత్త విషయాలు ఏమ తీసుకోవాలంటే, తెలుసుకోవాలనుకుంటే దాని గురించి గూగుల్లో అడగడం, ఆ ఏఐల అడగడం అడగడం
మ్ పోన్ బెస్ట, ల్యాప్టాప్ బెస్ట అనిపిచ్చిందా?
ఓ బా ల్యాప్టాపే బెస్ట్
ఉహు
ఎందుకంటే అ యూస్సె కి కొంచెం బాగా కంఫర్ట్ గా యుసెయొచ్చు అనమాట. అంటే టేబుల్ మీద పెట్టి బాగా బాగా యూస్ చె ఎందుకంటే ము ఇంకా పెద్ద స్క్రీన్ క్యారీ చేయడం అదా అదొకటె కష్టం అనిపిస్తది. మళ్ళా ఇంకోటి ఏమంటే బ్యాటరీ అనమాట. బ్యాటరి కూడా రాదు. ఆ అ ఛార్జింగ్ పెట్టుకొని వాడుకోవాల ల్యాప్టాప్స్ అంటే అందుకు ఇంకా అది ఒకటి డిసడ్వాంటేజ్ మిగతాంట అంతా బావుంటాయి అనమాట ఫ ఫై ఫోన్ కన్నా ఫాస్ట్ ఉంటుంది ల్యాప్టాప్
ఆహా
మళ్ళా ఇంకా అ ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ ఇట్లా అ ర రాద్దాం అనుకుంటా అ డార్లే ఆ దానికి రికూట్మెంట్ పడినప్ దానికి అప్లికేషన్ అప్లికేషన్ లు వేయడం అలా టా లేప్టాప్ ల చేసుకంటన్న అనమాట. ఉ ఎంధుక్ బయట అ అట్లా మిసేవా అట్లా ఉంటాయి కదా నెట్ సెంటర్స్ దాంట్లో అ ఇట్లా అప్లికేషన్ వేయాలంటే వాళ్ళు ఎక్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తార అనమాట. అప్లికేషన్ అయ్యే అప్లికేషన్ క అయ్యే ఛార్జెస్ త కాకుండా ఇంకా ఎక్కువ చేస్తార అనమాట. హండ్రెడ్, టూ హండ్రెడ్ ఎక్కువ ఆ మనం చేసుకుంటే తక్కువ పడతాది అంటే ఎం ఓన్లీ అప్లికేషన్ ఫీజు ఒకటి కట్టి మంచిగా అనిపిస్తది అట్లా
అట్లాంటి వాటి కోసం మంచిగా యూస్ అవుతుంది
ఉ
ఉ మరి ఏ కంపెనీ బెస్ట్ అనుకుంటున్నావ్ ల్యాప్టాప్
యా సార్ మేలేమో అనిపిస్తది యా సార్
ఆ ఓకే ఓకే అహ
ఉమ్ అన్ని రకాలుగా బాగా అనిపిస్ స్తది బాగా యూస్ చేసుకోవచ్చు
ఉ అఫోర్డబుల్ ప్రైజ్ అంటే ఎంత అనుకుంటున్నావు మరి నువు త మినిమం ఇంత పెట్టొచ్చు దీనికి అన్
ఉ ఓ ఫిఫ్టీ తౌసండ్ పెట్టచ్చు మినిమం అంటె
ఉ అంతకంటే ఎక్కువ పెడితే మళ్ళీ వేస్టా
ఆహా అంటే మినిమమేని చెప్తాన్ నేను మినిమమే ఫిఫ్టీ పెట్టచ్చు అంటన్న
ఆ అదే ఫిఫ్టీ లో వచ్చేటప్ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ పెట్టడం ఎందుకు అ
ఉ చెప్ ఆ ఇంకా ఆ వన్ ల్యాక్ ఆ వన్ వన్ అండ్ హాఫ్ అట్లా వె అట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట నీకు ఎ స్పైస్ స్పెసిఫికేషన్స్ పట్టి
ఉ
ఉ ఉ నికి రిక్వైర్మెంట్స్ బట్టి ఇలా ప్రైజ్ పెరుగుతా ఉంటుంది ఆ అదే లెవెల్ వర్ మనకి ఆ పర్ఫామ్ కూడా చేస్తారు అనమాట బాగా
ఉ ఓకే
అంతే ఫాస్ట్ ఉంటది ఆ ఇంకా ఎక్కడ కూడా లాగ్ అనిపించదు
ఉ మరి ఇదే ఫ్యూచర్ల ఇది కోన్ ఈ ఈ కంపెనీ ఇది ఈ వర్షన్ ఇట్లా ఉండేటివి కొనాలని ఉందా
ఆ నాకి ఎలా అం అంటే ఇప్పుడు ఏ ఎస్ఆర్ ఇట్లాంటి పే కం రిల్ ఎం కాకోకుండా ఆ కొంచెం వేరే కంపెనీ ఉన్నాయినమాట ఆ వేరే వేరే కంట్రీస్ లో వాడుతాంటారులే ఇలా ఈ కంపెనీలు కాకుండా మనం రెగ్యులర్ గా వాడే క-కంపెనీలు కాకోకుండా వేరేటివి వాడుతుంటారు అనమాట వాళ్ళు అవి బాగుంటాయి అనమాట ఆ ఈ ఎందుకంటే ప్రత్యేకంగా గేమ్స్ ఆడేకి గేమ్స్ ఆడేకె డిజైన్ చేసింటారు వాళ్ళు
ఉ హు అయితే నువ్వు గేమ్ కోసంమే లాప్టాప్ కోనలా
ఉ అంటే గేమ్స్ వాడేటివి మ-మనం తీసుకున్నట్టయితే అవి అన్ని రంగాల్లో కూడా బా మంచి పని చేస్తాయనమాట ఆ గ్రాఫిస్ ఆ బిడుము ఆ మనం వాడే లాప్టాప్ కి గ్రాఫిక్స్ కార్డు ఉండదనమాట
ఆ
డు ఉండదు నువ్వు ఎప్పుడైతే నువ్వు హై క్వాలిటీ ఇమేజెస్ గానీ హై క్వాలిటీ గేమ్స్ గాని ఆడినప్పుడు చూసినప్పుడు ఆ నికి గ్రాఫిక్స్ కనపడదనమాట స్మూత్గా కనబడుతుంది అక్కడంతా పిచ్చర్ క్వాలిటీ ఉండదు ఆ కాసర్ కూడా మం మంచిగుండవనాట గేమింగ్ అదే గేమింగ్ అయితే పాస్వర్ బాగా పెద్దగా ఉంటాయి ఉ
నాకంటూ వాటి గురించి అంత ఐడియా లేదు అసలు. ఇప్పుడు చెప్తా అంటే అన్నీ నాకు అర్థమైతనై నేనె
ఆ తప్పకుండా అలా చూస అవన్నీ పాస్తరు చూడాల ఫస్ట్ పాసర్ బా పెద్ద ఉంటే ఆ మం మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనమాట ఏ టాస్క్ మల్టీ టాస్కింగ్ బాగుంటది మనం లాప్టాప్ వాడే పర్పస్ మల్టీ టాస్కింగ్ కి అట్లాంటప్పుడు అసర్ బా మంచి లేకపోతే మల్టీ టాస్కింగ్ కి లాగ్ అనిపిస్
ఉమ్
అలా నే నా దగ్గర ఉండేది కూడా ప్రస్తుతనం అయితే హెచ్పినే వాడుతాన నేను కూడా ఆ నేను కూడా కొన్ని లాగ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్న.
ఆ అలా ఇవి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల అంట అయితే
ఆ ఖర్జర్ ఒ దగ్గరే స్ట్రక్ అయిపోతది ఒకోసారి అలా అనమాట సౌండ్ తక్కువ వస్తది కొంచెం బ్యాటరీ తొందరగా అయిపోతాది. అలా మనం పెట్టి నేను పెట్టిన ప్రైస్ క అయితే కొంచెం అఫోర్డబుల్ అనిపిస్తది.
ఉ వర్త్ అది
ఉ ఉ వర్త్ అనిపిస్తాది నేన్ బెట్టిన ప్రైస్క్ ఐతే
ఉ ఉమ్ అయితే ఇంక నెక్స్ట్ కొనేటప్పడుకి ఇవన్నీ చూసుకోని కొనుక్కో
ఆ నే ఇప్పుడు అంటే సరిపోయిది అంటే నేను నా లాప్టాప్ కొన్నప్పుడు నాకి ఈ నాలెడ్జ్ అయితే లేదు. ఈ ల్యాప్టాప్స్ గురించి నేను మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అడిగి ఇట్లా వా మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింటే తీసుకున్నా. ఆ ఇది వాడ్ పోతది మనం వాడే పనులుకి చాలు ఇది ఎక్కువ అన్నాడు. కానీ ఇప్పుడు నా నాకు తెలిసి చ్చింది ఏమంటే ఇది ఇంకా ఆ ఫ నా నాప్ నేన్ నేన్ చేసుకునే పనులకి ఈగ సరిపోదు ఇది ఇం కొంచెం పెద్దగ ల్యాప్టాప్ కొనుక్కోవాల్సిండే
ఓకే ఓకే మరి
మనంటారా
ఉమ్ బాయ్
ఆ బాయ్